మీరు హెల్త్ కోసం మరి ఎ ఇట్లాంటి చేస్తా ఉంటారు మన హెల్త్ బావుండాలంటే మన హెల్త్ ప్రియారిటీ కోసం ఎట్లా ఏం ప్రియారిటీ ఇస్తారు మీరు హెల్త్ కోసం
ఏజ్ ని బట్టి ఉంటుంది ఇప్పుడు థర్టీ ఇయర్స్ వాళ్ళు ఒక ఒక రకమైన ఆ జాగ్రత్తలు తీసుకోవాలి ఫార్టీ వాళ్ళు ఒకటి ఫిఫ్టీ వాళ్ళు ఒకటి సిక్స్టీ వాళ్ళు ఒకటి అలా అందరికీ ఒకటే మనం
చెప్పలేం అంటే మామూలుగా ఇట్లా కొంచెం హెల్తీగా ఉండాలంటే ఇట్లా కేర్ తీసుకుంటే అన్నట్టుగా ఫ్యామిలీ గురించి గాని మీరు ఎట్లాంటి తీసుకుంటారు
అసలు అంటే డైట్ డైట్ విషయం లో డైట్ డైట్ విషయంలో కొంచెం ఆ ఫుడ్ హ్ ఎక్కువ ఫైబర్ ఫైబర్ ఉన్నది తీసుకుంటే మంచిది
ఫైబర్ ఫుడ్ అంటే ఫైబర్ ఫుడ్ అంటే ఏంటి ఫైబర్ ఫుడ్ వావ్ ఫ్రూట్సు ఓకే ఎక్కువస తీసుకోవాలే కదా ఫ్రూట్స్ డైలీ ఒక ఫ్రూటా ఆర్ టూ ఆర్ త్రీ
అది డిపెండ్స్ అపాన్ మన దీని మీద డిపెండ్ అయ్య ఉంటుంది అ అట్లీస్ట్ ఒకటైతే ఖచ్చితంగా రోజు మొత్తంలో తీసుకోవాలి డైలీ ఏదైనా డైలీ ఒక ఎగ్ తినాలి
అవును అదైతే మై ఫేవరెట్ ఎగ్ అవును నాకేమనిపిస్తుంద ఒక ఎగ్గు తింటే అన్ని తిన్నట్టే అనిపిస్తది ఇంకా ఎగ్ తినని రోజు ఏదో ఫుల్ ఫిల్ గాన అనిపిస్తది మేడం ఆ రోజంతా కాదా ఎందుకంటే బా న్యూట్రిషిన్స్ ఉంటాయి కదా ఇట్ లో మళ్ళీ రాగి మాల్ట్ డైలీ చేస్తారా మీరు
ఆ ఆ డైలీ తాగుతాను మధ్య మధ్యలో స్కిప్ చేస్తాను లే
ఆ అంటే అది రెడీమేడ్ తీసుకుంటారా మీరు ఏమన్నా
రెడీమేడ్ కాదు అంటే ఒకప్పుడు పట్టించుకునేదాన్ని కొంచెం పిల్లలు ఆ చిన్నగా ఉన్నప్పుడు ఆ ఇప్పుడైతే పట్టించు కోవట్లేదు అన్ని దొరు
అవును అన్నిీ దొరుకుతున్నాయి కానీ కొంచెం టేస్ట్లు తేడా ఉంటది మేడం
ఆ ఇప్పుడు పట్టించటం అంటే మా అమ్మ వాళ్ళయితే ఎలా చేస్త వాళ్ళంటే రాగులు నానబెట్టి దాని గుడ్డలో గుడ్డలో కటి
కటి
ఆ అలా మొక్కొచ్చిన తర్వాత ఎండబెట్టి ఆ ఎండబెట్టి అప్పుడు పొడిగొట్టించేవాళ్ళు
నిజమే అది ఎంత హెల్తీ
అది చాలా హెల్త్
హెల్దీ రాగి మాల్ట్ అవును అంటే రాగి మాల్ట్ లో అంటే సాల్ట్ వేసుకుంటారా లేకపోతే బెల్లం పౌడర్ అట్లా ఏ
ఆ బెల్లం పౌడర్ యాడ్ చేసుకోవాలి అంటే ఏజెన్సీ బట్టి పిల్లలు అనుకో కొంచెం షుగర్ యాడ్జెస్ట్ అయిపోతది లేదు ఓ ఫిఫ్టీ ప్లస్ అలాంటి వాళ్ళైతే ఆ బెల్లం పొడి యాడ్ చేసుకుని కొంతమంది ఏంటంటే మా
ఇప్పుడు పెరుగు యాడ్ చేస్త
మజ్జిగ ఆ అదే పెరుగు ఆ మా ఫాదర్ మదర్ అయితే మజ్జిగ యాడ్ చేస్త
నేను మజ్జగనే వేసుకుంటా మా ఇంట్లో వాళ్ళందరరు బెల్లపాడర్ ఇష్టం
ఆ బెల్లం బెల్లం యాడ్ చేసుకుంట అంటారు అట్లా అనమాట
ఇంకా హెల్దీ హెల్త్ కోసం ఇంకేం తింటారు
ఇంకా అంటే ఇప్పుడు మిల్క్ మంచి గా రావటం లేదు లేరా
కుకింగ్ అట్లా యోగా అట్లా మెడిటేషన్ లాంటి ఏమన్న
ఆ ఆ యోగా అంతా చేసే అంత లేదు యోగా చెయ్యను కొంచెం వాకింగ్ చేస్తా కొంచెం వాకింగ్ ఆ వాకింగ్ చేస్తాను కొంచెం మరీ పెద్ద దూరాలు కాకుండా దా
మామూలు అంటే డైలీ అయితే డిన్నర్ కంప్లీట్ అయిది ఒక టెన్ మినిట్స్ అయితే మినిమమ్ వాకింగ్ చేయాలంటారు టెన్ మినిట్స్ అట్లా మెడిటేషన్ అట్లాంటివిగా
అవును మాది అపార్ట్మెంట్స్ కాబట్టి కింద అపార్ట్మెంట్స్ రౌండ్ ఉంటది కదా ఆ రౌండ్ లో ఓ రెండు మూడు రౌండ్లు తిరిగేస్తే అయిపోతది ఆ అంతవరకే అంతకం చెయ్యాలి
కొ సేపు వాకింగ్ అలా చేస్తే హెల్త్ బాగుంటది ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఆ ఇంట్లో వర్క్ మనమే వేసుకునుడే
చే ఇంకా పెద్ద వక్ పండగల ము ముందు అలా అంటే కొంచెం
వర్కర్స్
వాళ్ళని ఎవరినైనా పిలిపించి కొంచెం క్లీనింగ్ అదంతా చేయిించు వాషింగ్ మిషిన్ ఉంటది క్లీనింగ్ సెక్షన్ వాషింగ్ మెషిన్ ఉంటది ఇంకా పెద్ద పని ఉంటది అప్పుడు
అవును అదే అది ఉంటే చాలు ఇగ
అంతే బట్టలు ఉతకటమే పెద్ద పని
కాదా నాకు నచ్చని రెండే రెండు పనులు బట్టలు బోలు బోల కూడా ఇప్పుడు మిటిన్ అచినయి కదా మేడం కొనుకోవాలిగా టి నిజంగా చెప్తాన్నా
చెయవురా పని చెయవంటే వేస్ట్ ఏంటంటే వేస్ట్ అంటే మనకి అంతే పని ఉంటుంది ఇప్పుడు బోన్ బోన్ లో నుంచి అదే గిన్నెల్లో నుంచి ఆ ఆ చెత్తంతా తీసేయాలా మిగిలింది ఒక ఒకసారి ఒట్టి నీళ్ళతో ఇలా ఇలా అని అని తర్వాత మిషన్ లో పెట్టాలి
ఇ అదేమైంద అన్నట్టే అదే
ఆ మిషన్ లో అయిపోయిన తర్వాత త బయటికి తీసి మళ్ళీ వాటిని అన్నిటినీ ఆరబెట్టుకోవాలి అంటే ఆరే వస్తాలే ఒకసారి కొంచెం అట్లా తుడుచుకొని మనమే సర్దుకోవాలి కదా
ఆవును
దానికి అన్ని వేలు పెట్టి అది
దానికంటే వర్కన్ని పెట్టుకొని ఒక రెండు వేలు మూడు వేలు ఎ పోతే న్యాయం కాదా ఎందుకు నాకు రెండు ఆ రెండు పళ్లలు నచ్చాయ్ బాగా కష్టం అనిపిస్తుంది మేడం
వా వాషింగ్ మిషిన్ అంటే ఓకే అది మనకు కావాల్లే
ఉ అది క్లీన్ చాలా మంది వాషింగ్ మిషన్ లో క్లీన్ కాదంటారు కానీ మంచిగాయితాయి మేడం కొందరు ఏ వాషింగ్ మిషన్ చీన్ లో మంచిగావు బట్టలు అంతా మురికిపోదు అని కొంతమంది అంటారు గాని నాకు అట్లా ఏమ అనిపియది మంచి దేనికి దానికి సపరేట్ గా వేస్త స్తే మంచిగా ఐతాయి వాళ్ళకు అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే కొంతమంది అంటా ఉన్నారు వాషింగ్ మిషిన్ ఇల బట్టలు తెల్లగా చేతో ఉతకాలంటే వాళ్ళలకు వాడడం రావట్లేదేమో
అసలు కాదురా అలా అంటారు నేను కూడా విన్నాను మా అపార్ట్మెంట్ ఇంట్ లో కూడా ఉన్నారు కొంతమంది ఆ కొన్ని బట్టలు అంటే ఇప్పుడు పట్టుచీరలు సిల్క్ శారీస్ ఉన్నాయనుకొ అవి వెయ్యం జనరల్ గా వెయ్యం వాషింగ్ మిషిన్ ఐఎస్ స్తవ ఏయం కదా కదా అట్లాంటివి చేసుకోవాలి కానీ మిగతాయన్నన్ని మంచిగా వాషింగ్ మిషిన్ లేసు
ఆ మంచిగా షర్ట్లు సపరేట్ గా ఈవిళ జీన్స్ సపరేట్ గా పిల్లల అయితే పిల్లలే సపరేట్ గా వేస్తే దానికి తగ్గట్టు సెట్ చేసుకొని లిక్విడ్ అవన్నీ వేస్తే మంచిగా అవుతాయి మేడం తెల్లగా అవుతాయి మా పిల్లల అయితే ఎట్లా మాబ టే తు
పిల్లలంతే కదా
వాళ్ళైనా సపరేట్ గా వేస్తానా మంచి తెల్లగైతాయి మేడం కొందరాట్లా అంట ఎందుకో తెల్వది
కొంచెం పెద్ద పిల్లల అయితే వాళ్ళ జీన్స్ అవన్నీ ఎక్కడ ఉతుకు త్త ఊరా పెద్ద ఇంత బరువుగుంటాయి ఆ అయన్నీ ఊతుకులే వాషింగ్ మిషన్ బెస్ట్ బసులు అన్నీ వేసేస్తా కాకపోతే అది మనం మనం ఇట్లా దాన్ని చూజ్ చేసుకోవాలి పెట్టుకోవాలన్నమాట వన్ లో టూ లో త్రీ లో అలా అలా పెట్టుకో సెట్ చేసుకొని ఆ పెట్టుకోని వైట్ వేసినప్పుడు ఒకలాగా
ఆహా దాన్ని బట్టిగా ఏమైనా కొత్త బట్టలు అయితే మనం అందులో వెేయ్యం
కొత్త బట్లు ముందు అంతే అంతే ఫస్ట్ ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకొని తర్వాత వాషింగ్ మిషిన్ ఇప్పుడేంటి కొత్త వాషింగ్ మిషిన్ లు పూర్తిగా ఆరిపోయి ఐరన్ చే
ఐరన్ చేసి వస్తున్నాయంట మా ఫ్రెండ్ తీసుకుంట నిజమే నిజమే నా ఐరన్ చేసేస్తాయా మేడం ఆ నేను నమ్మలేదు
కాకపోతే కొంచెం కొంచెం ఏంటిలే చాలా కాస్ట్లీ ఉంటది
ఔ బాగానే కాస్ కూర్చుండద అన్నట్టు ఇక పనికి తగ్గట్టు కాస్టు అంతేనా
ఇంటికి తగ్గట్టు
ఆ అయినియా ఇ కొన్నిటికి అం మా బట్టలకై యితే బెటర్ అంటే బోర్ అది వేస్ట్ న్నట్టు ఇక మిక్సీ అయితే కొంచెం మిక్సీ గురించి మాట్లాడితే మాత్రం మిక్సీ అయితే బెస్ట్ అంటారా వేస్ట్ ఏం పని బెస్ట్ అని కానీ ఆ టేస్ట్ రావ దు కదా మేడం మనం అప్పుడు సాంప్రదాయంగ వాడిన వంట దంచి న్నాయి అంత టేస్ట్ రాదు మేడం
రాదు అది మాత్రం
కాదా కదా ఇప్పుడు ఏదన్నా ప పు మనము నానబెట్టి రోటితో వేసి రుబ్బి చేసిన గారెలు వడలు అబ్బా
కరెక్ట్ కరెక్ట్
టేస్ట్ ఉంటది మేడం
మిక్సీలో కాకుండా మ్.. మిక్సీలో కాకుండా ఆ ఉంది కదా గ్రైండర్ గ్రైండర్ గ్రైండర్ గ్రైండర్ ఆ గ్రైండర్ లో మనం చేతితో తిప్పినట్టే ఉంటది కాకపోతే బి కరెంట్ తిప్పుద్ది
కరెంట్ తిప్పు అది కొంచెం బెటర్ ఉంటదే మో కదా తీసుకోవాలి మేడం మాకు గ్రైండర్ లేదు మిక్సీ తోనే నడిపించేస్తాను
గ్రైండర్ మంచిది ఆ మిక్సీలో ద రాదు గాని మ్
ఇప్పటికి వాళ్ళ హస్బెండ్ మిక్సీలో వేసినవి తినరు
అబ్బచ అవును కొంతమంది అంటే పర్టిక్యులర్గా ఉంటారు అసలు
అదిఅంతే కాని ఆ ఎంత కష్టమైనా ఆమె రుబ్బు రోలుతోనే వేసారు ఈ అసలు ఇగ ఆ బీగా ఆ టేస్ట్ కోసం ఓ ఏ వ ఆ నే ఆ టేస్ట్ కోసమనేను ఆన్లైన్ రోల్ ఆర్డర్ ఇత్తె రెండు వేలు మూడు వేలు ఉంది మేడం ఇంతింత చన్న రోల రుబ్బురోలు టూ తౌసండ్ త్రీ అట ఆ.. టమాటా పచ్చడా మీ మన మిర్చి ఏ పచ్చడి ఏస్ రోటి పచ్చళ్ళు బల్లే ఉంటయి టేస్టు కదా